హలో మేడం
మేడం చెప్పండి మేడం ఏం చేస్తున్నారు నమస్తే
నమస్తే మేడంమ్
ఏం చేస్తున్నారు
ఏం చేయాలలేదు మేడం మీరేం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నా మీరు తిన్నార
తిన్నామడి
మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు
హస్బెండ్ ఉన్నారండి తిన్నారు అలా వాకింగ్ వచ్చాం ఇద్ద్రం కలిపి
టైమా ఉదు అదు టైమా కా పోడుక
హలో మా హస్బెండ్ రెడీ అయిపోంటున్నారండి
చిన్నారు
నైతే అంది నార్మల్గా స్నానం చేసి కూర్చున్నాడు
అ
మమ్ ఇట్లా ఏం చేస్తున్నారు వాడుకున్నారా ఉ అదేలేండి ఇకా అ మ సంగదులో ఇదే కార్య ఆప్ ఉ అయిని తిండాలండిని అది కారయాపు రేపు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ క లాస్ట్ అంట కదండి
అవునండి రేపటితోనే లాస్ట్ అంటున్నారు ఇంకా మళ్ళీ మీ అందరితో మాట్
అదే అదేండి
హ
మీక ఎంట ఉన్న మరి
ఏంటండి
ఇంక ఏంటి మరి
చెప్పాలండి మీరే ఇట్ంటే మరి
మళ్ళీ కార్యపు ఎండ అయితే మీతో మాట్లాడుందా జాపక ఎలా అ గుర్త వచ్చస్త
అవునండి
ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఏదైనా వర్క్ లో ఉన్నారా
కొంచం వర్క్ ఉండండి
ఏం వర్క్ అండి
ఇంట్లో పనులే ఇంకేముంది
ఉ అదేలే ఇంకేంటి మరి
చెప్పాలండి మీకు వంట బాగా చేయడం వస్తుందండి
ఆ వస్తుంది అండి ఎక్కకనా వస్తుంది ప్రతి రోజు
లవ్ మ్యారేజ్ అనా అండి మీది
ఓ లవ్ మ్యారేజేనండి ఏం చెప్తామండి మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా కష్టాలు
అయ్యా చెప్పండి మీరు లవ్ స్టారీ అంత వింటాను
మా లవ్స్టోస్టోరీ